మ
హలో
ఆ హలో
హలో బ్రో ఏం చేస్తానవు.
ఏం లేదురా ఇప్పుడే టీ తాగుతున్నా నువ్వేంటి.
నేనుప్పుడే బయట నుంచి వచ్చా భోజనం చే భోజనం చేసావా.
అవున్రా చికెన్ కర్రీ చేసారు ఇంట్లో
అబ్బా నాకు చికెన్ అంటే చాలా ఇష్టం.
ఎవరికి ఇష్టం ఉండదు చేప్పు
ఆ నిజమే వారంలో ఎన్నిసార్లు చికెన్ తింటావ్.
రెండు మూడు సార్లు తింటా నువ్వు
ఉహు ఆ రె నేను కూడా అంతే కానీ బిర్యానీ అయితే ఎప్పుడైనా తింటా.
అదే రా బిర్యానీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది కదా.
ఆ నిజమే. నీకు ఇంటి ఫుడ్ ఎక్కువ ఇష్టమా లేక బయట ఫుడ్ ఎక్కువ ఇష్టమా.
రోజయితే ఇంటి ఫుడ్ ఎక్కువ తింటా అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తింట.
ఉమ్ అవును రోజూ బయట తింటే బోరు కొడుతుంది.
అలాగే హెల్త్ కూడా పాడఉతుంది కదా.
ఆ ఎక్జాక్ట్లీ.
మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు.
మా అమ్మ ఆమె చేసే కర్రీలు చాల బాగుంటాయి.
మా ఇంట్లో కూడ అలాగే మా అమ్మ చేసిన ఫుడ్ కి వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది అసలు.
ఆ నిజమే బయట ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్న ఆ ఫీలింగ్ రాదు.
నీకు ఉదయం టిఫిన్ లో ఏది ఇష్టం
నాకు దోష అంటే ఇష్టం
నాకు దోష కాదు కానీ పూరి అంటే చాల ఇష్టం
పూరి కూడ బాగుంటుంది కానీ ఎక్కువ తింటే కడుపు నిండిపోతుంది
ఆ అది నిజమే
ఉ టీ ఎక్కువ తాగుతావ లేదా కాఫీయ
కాఫీ తక్కువ తాగుతా టీనే ఎక్కువ తాగుత చాల
నేను కూడ టీనే ఎక్కువ తాగుత
ఆహా రోజుకి ఎన్నిసార్లు ఎన్ని కప్పులు తాగుతావ్
ఉ మాక్సిమం రెండు లేదంటే అప్పుడప్పుడు మూడు
నేను గుడ అంతే రెండు లేదా మూడు తాగుత
ఉ సాయంత్రం టీ లేకపోతే ఏదో మిస్సింగ్ల అనిపిస్తుంది
ఎగ్జాక్ట్లీ అదే చాల మిస్ అయితున్నటు వుంటాది
హు సరే రోజు ఎన్ని గంటకు లేస్తావ్
సాధారణంగ అయితే ఆరున్నర లేద ఏడు గంటలకి అయితే లేస్తాను నేను పొద్దున్నే
నేను ఆరు గంటలకే లేవడానికి ట్రై చేస్తున్న
వెంటనే లేస్తావ లేక అలారం స్మూజ్ చేస్తావా
రెండు మూడు సార్లు స్నుజ్ చేస్త
నేను అలాగే అలారం స్నుజ్ చేస్తా ఉంట
లేచాక ఫస్ట్ ఏం చేస్తావ్
లేచిన వెంటనే ఫస్ట్ ఫోన్ చూస్త
ఉ చాల మంది అదే చేస్తారు
అవును ముందు నోటిఫికేషన్ చెక్ చేస్త
ఉ తర్వాత
కొంచెం బయటికి వెళ్లి అలా ఫ్రెష్ గాలికి ఎంజాయ్ చేస్త
ఉ నైస్ రోజులో ఎక్కువ సమయం ఏ పనిలో గడుపుతావ్ నువ్వు
చదువుకుంటా ఫోన్ మాట్లాడత ఫ్రెండ్స్ తో చీప్ చాట్ చేస్తా
నాది అలాగే
సోషల్ మీడియ ఎక్కువ వాడతావ నువ్వు
ఉ కొంచెం ఎక్కువే వాడత
ఇంస్టాగ్రామ్ కూడ వాడ్
ఆ అదే మెయిన్ ఇంగ
రీల్స్ చేస్తూ టైం ఎలా పోతుందో తెలియదు కదా
ఆ నిజమే అది
ఒక్క రీల్ కోసం ఓపెన్ చేస్తాం గంట తర్వాత బయటకి వస్తం
ఆ నిజమే అది అయితే
ఆ మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతావా
ఉ కొన్నిసార్లు నిద్రపోతా
నేను పడుకుంటే గంటల కొద్దీ నిద్రపోతా తెలుసా
ఉ ఆ పడుకుంటే మధ్యాహ్నం పూట్ల అప్పుడప్పుడు రాత్రి నిద్ర పట్టదు.
అదే సమస్య
నీకు కుకింగ్ వచ్చా
ఏదో అలా కొంచం కొంచం వచ్చు
ఉ మామూలుగా అయితే ఏం చేయగలవు
ఆమ్లెట్ చేస్తా మ్యాగీ చేస్తా టీ పెట్టడం వచ్చు
అన్నీ మామూలుగా ఒక రూమ్ లో ఏమేమి చేయగలరో అవోకటి చేసుకుంటావు అయితే.
ఆ మహా క్లాసిక్ బ్యాచలరు
ఉ నేను కూడా అంతే
ఉ కొత్తగా ఏమైనా నేర్చుకోవాలని ఉందా
ఉ కొంచెం వండడం నేర్చుకోవాలనిపిస్తుంది
మంచిదే కదా నేర్చుకో
ఉ భవిష్యత్లో ఉపయోగపడుతుంది దానికే నేర్చుకుందామని.
అవునవును చాలా ఉపయగపడతాది భవిష్యత్తులో.
ఉ సరే వీకెండ్స్ ఎలా టైమ్ స్పెండ్ చేస్తావు.
ఇంట్లోనే ఉంటా లేదా ఫ్రెండ్స్తో బయటకు అలా వెళ్తా అలా వెళ్తా.
ఉ మూవికి వెళ్తారా
కొన్ని కొన్ని సార్లు వెళ్తా మూవీకి అయితే
ఉ మరి బయట తినడానికి
అది మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్
ఉహు అన్నిసార్లు వెళ్తున్నావు అంటే ఫేవరెట్ అవుట్ సైడ్ ఫుడ్ ఏంది మరి ఇంకా.
నాకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే షవర్మ చాలా ఇష్టం నాకు.
ఉహు నాకు శవర్మ ఏమో గాని బిర్యానీ ఎక్కువ ఫేవరెట్
బిర్యానీ మంచి చాయిసే కదా
ఉ అంత అయిపోయినాక రాత్ర్ త్రికి ఎన్ని గంటలాకి పడుకుంటవ్ ఇంకా
ఓ అంతా అయిపోయినాంకా పదకొండు లేదా పన్నెండు అవుతది.
ఉ నేను కూ డా దాదాపు అయితది నాది కూడా అదే టైమే
స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం కష్టం అబ్బా చానా.
ఉమ్ ఎక్సపెషలి ఫోన్లు ఉన్నంగా ఇంకా డిస్టర్బ్ అయిపోతంది.
ఆ ఫోన్ వల్లే చానా కష్టం
ఉ అదే అదే
ఉ
యే ఫిట్నెస్ గురించి ఆలోచిస్తావా
అవును కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అనిపిస్తుంది
ఉ రోజు చేస్తావా
అంటే అంత రెగ్యులర్ కాదు
హుమ్ నేను జిమ్ కి వెళ్తాలే
అవునా అబ్బా బాగుందే
హుమ్ హెల్త్ కోసం ఆ మాత్రం తప్పదు కదా
అవును ఎనర్జీ కూడా బాగుంటుందిలే
హుమ్ అదే ఇంక అందుకనే ఇంకా
సరే బ్రో ఈ రోజు ఎలాగనిపించింది
హుమ్ పర్లేదు ఈరోజు బాగానే గడిచింది నాకైతే టైం
నాకు అలానే ఏదో అలా అలా గడిచిపోయింది
హుమ్ నిజమే టైం పాస్ కూడా అవుతుంద బ్రో
కొత్త విషయాలు కూడా తెలుస్తయ్
ఆ అదే అందుకే ఇంకా
సరే రా చాలాసేపు మాట్లాడాం
హుమ్ సరే మరి ఇంకేంటి విశేషాలు
ఇంకా ఏముంది నువ్వే చెప్పాలి ఎలా ఎంజాయ్ చేసావు ఈ రోజు
ఇంక అలాగే బయట తిరుగుతూ ఫ్రెండ్స్ తో అది ఇది అయ్యా ఆల్ అదేం కాదు కొద్దిగా పుష్ పుల్లు లెగ్ అవి చేస్తుండు అంతే మధ్య మధ్యలో చేంజ్ చేస్తుండు ఉ
ఆహా అంటే ఎవరైనా మంచి మిత్రులు పరిచయమయ్యారా జిమ్ లో
హుమ్ ఉన్నార్ నాక్ ఈ ఉన్నారు జిమ్ పార్ట్నర్ ఉన్నాడు, వస్తాడు అప్పుడప్పుడు జిమ్ పార్ట్నర్ తో చేసేదే ఇంకా బాగుంటది, కదా
ఆ ఏమైనా వీడియోస్ ఏమన్నా తీసుకుంటారా జిమ్లో
హుమ్ ఇంకా జిమ్ అంటేనే అది ఇంకా అయిపోతానే ఇంక అంతా పోజింగ్ గే ఉంటది
ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఏమైన్నా వీడియోస్ పోస్ట్ చేస్తావా
హుమ్ స్టోరీస్ పెడుతుంటా మరి నువ్వు ఏమన్నా
నేను జస్ట్ ఊరికే టైం పాస్ కి బ్లై బైక్ వ్లోగ్ చేస్తా
ఉహు బైక్ వ్లాగ్స్ అంటే బాగుంటది అది గాని
ఆ కెమెరాతో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి దాన్ని పోస్ట్ చేస్తా ఉంటా
హుమ్ హు నువ్వే కెమెరాతో రికార్డ్ చేసి నువ్వే ఎడిటింగ్ చేస్తావా
అవును
ఓ గ్రేటే
అది చాలా కష్టమైన పని కానీ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని చేస్తా ఉంటా
అదే కదా నే వీడియో తీయడమే నాకు పెద్ద టాస్క్ అది
అదే కానీ మిత్రుల సహాయం ఉంటది కదా
ఫ్రెండ్స్ ఉంటే అదేం కనపడదు అలా ఎంజాయ్మెంట్ గా అయిపోతుంది.
ఈరోజు పొద్దున్నే ఏం చేసావు నువ్వు
ఈ రోజు పొద్దున్నే ఏం లేదు ఇంక ఈ రోజు ఖాళీ ఇంక అందుకని చెప్పి బయట తిరుగుడం ఇగా ఫుడ్ బయట నుంచే తెచ్చుకోని అంత అలా గడిచిపోయింది, మరి మీది
నేనైతే పొద్దున్నే రన్నింగ్ పోయినా,
ఊ ఫిట్నెస
ఆ కొంచెం సేపు అలా రన్నింగ్ చేసిన ఎండకి
ఉహు
కంటే కొన్ని రోజుల కిందట కొన్ని బాడి చెకప్ చేపించుకున్ విటమిన్ డి డెఫిషియన్సీ అని వచ్చింది.
ఆహా ఇంకా అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ టైమ్స్
ఆ అందుకే ఇంకా ఎండకు తిరిగితే విటమిన్ డి పెరుగుతది, అని చెప్పినారు కదా.
ఊ కరెక్ట్ లే అంతకన్నా సప్లిమెంట్ తీసుకుంటే మేలు దాని బదులు
అ ఏమో సప్లిమెంట్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు అందుకే ఇట్లా నచురల్ గా పో అయితదని, మ్మ్
ఉ అది నిజమేలే ఇప్పుడు చానా చూస్తున్నాం కదా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ,
ఆ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రన్నింగ్ చేస్తా, కొంచము ఆహ్లాదకరంగా ఉంటది, అట్లా రన్నింగ్ చేయడం వల్ల బాగా నేచర్ ఉంటది కదా
ఉ కొద్దిగా రీఫ్రెష్మెంట్ గాని ఉంటది,
కొంచం డైలీ రోజు అంతా ఆక్టీవ్గా ఉండొచ్చు.
ఉ ఎంతసేపు వెళ్తావ్ రన్నింగ్ కి
డైలీ ఒక అర్ధ గంట చేస్తా
ఊ అర్థగంటంటే నాకు తెలుసు ఎక్కువే అది
ఆ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో చేస్తా.
ఊ సరేలే మరి
ఇంకేంటి తిన్నావా
ఉ అయిపోయింది ఇంకా తిన్నా
ఆ
నెక్స్ట్ కాల్స్ చూడాలి ఇంకా రేపు చూడాలి
అవునా
సరే మరి ఎక్కువ ఇంకేముంది ఊ బాగున్నాదిగ
ఆ
సరే బ్రో మరి ఇంకా ఉంటానే ఎక్కువే మాట్లాడినం.
సరే అయితే నేను రేపు చేస్తా నీకు ఫోను
ఉ సరే మరి బయ్